హలో వినుపిస్తుంద నా వాయిసు
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఆ అదే ఏమనా టాపిక్స్ ఉన్నాయా స్పెసిఫిక్గా మీకు
ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నామండి
ఉ మాట్లాడదాం చెప్పండి
ఓకే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ చూస్తున్నాం మనం ఎడ్యుకేషన్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ చూస్తున్నాం
ఉ
సో దాంట్లో మనం అడ్వాంటేజెస్ కాని డిస్అడ్వాంటేజెస్ గాని మాట్లాడదాం దాని గురించి
ఉ మాట్లాడండి
సో ఫస్ట్ వచ్చేసి మనం గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే
ఉ
మొత్తం గ్రాడ్యుయే అంటే హైయర్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ చేసిన టీచర్సే మనకు వస్తారు
అవును వస్తారవును
ఆ సో మనం ప్రైవేట్ స్కూల్స్ చూసుకుంటే దాంట్లో ఏద నువ్ ఉమ్ డిగ్రీ చేసిండచ్చు లేదు అంటే టీటీసి చేసిండొచ్చు లేదో అంటే నువ్వు అదర్ డబల్ డిగ్రీ చేస్తు వాళ్ళు గాని ఎవరైనా గాని మన కే సాలరీ తక్కువ నని చాలా మంది తక్కువ ఎడ్యుకేషన్ సింగేష్ తిన వాళ్ళని తీసుకుంటున్నాను
అవునవును కానీ ఆ నా ఒపీనియన్ నా ఒపీనియన్ ఏంటంటే టీటీసీ చేసిన వాళ్ళు లేదంటే బిఈడి స్పెషల్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళనే తీసుకోవాలి వాళ్ళకంటూ ఆ నాలెడ్జ్ అంటే వాళ్ళకు ఉంటుంది ఆ సబ్జెక్ట్ లో ఆ నాలెడ్జ్ ఈ డిగ్రీలు వాళ్ళంత చేసిననోళ్ళకి ఏం రాదు వాళ్ళు సపరేట్ గా నేర్చుకోవాలి అదే బిఈడి స్పెషల్ చేసినవాళ్లనైతే ఎంతో బెటర్ అని నేను అనుకుంటున్నాను
సో అలాంటప్పుడు వీళ్ళు అంటే గవర్నమెంట్ సాలరీస్ ఇప్పుడు అంతా చేసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు వాళ్ళు ఇప్పుడు చిన్న తక్కువ శాలరీస్ కి వాళ్ళు చేసుకుంటా చేయలేరు కదా
అంటే బట్ మనకి ఏదో ఒకటి వచ్చేంత వరకు చేయాలి వచ్చినాక పోవాలి అట్లా మనకి వన్ ఇయర్కే ఇది అయిపోతుందని కాదు ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు కదా మనకి వన్ ఇయర్ ప్రాబ్లం కాదు ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్స్ వస్తంటారు అంటే మనము డైరెక్ట్ కాకుండా అ ఒక ఇంటర్న్షిప్ అనేది ఇవ్వాలి వాళ్ళకి సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది సరె అని మనకి మంచిగా కూడా చెప్తారు సో మనకి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళతో ఎక్కువ ఉండదు వర్క్
అవును అదే గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే పక్కాగా ఆ టీటీసీ గాని వీట్లో టెట్ లో రాసి క్వాలిఫై అయిండే వాళ్ళే వస్తారు
అవును అవును అంటే వాళ్ళు స్పెసిఫిక్ ఒక సబ్జెక్ట్ నేర్చుకోయింటారు
ఉమ్ సో అలాంటప్పుడు వాళ్ళ వాళ్ళ చెప్పే వే ఆఫ్ ఓ టీచంగ్ గాని వాళ్ళ వాళ్ళ యూజ్ చేసే మెథడ్స్ గానీ అంటే కొంచెం డిఫరెంట్ గా అంటే అన్ పిల్లలకి బాగా కనెక్ట్ అయ్యేలాగానే వాళ్ళు ఎడ్యు కేట్ చేస్తారు
అవును అవును
ఆ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో ఎలా అంటే బట్టి బట్టి చేసి బట్టి పట్టి చదువుతుంటారునమాట.
అవును అవును
పిల్లలకి అర్థం అవ్వదు. ఏందంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం చేసేసి వాళ్ళకే తెలియదు. ఆ ప్రాబ్లం ఎలా చేయాలో ఒక ప్రాబ్లం చేసేసి మీగిలిన సమ్మరీస్ అని మీరే చేసేయండి అన్నట్టు వాళ్ళు వలేస్తారు అనమాట పిల్లల మీద.
అవును
చాలండిఅప్పుడు పిల్లలు ఏం ఏం తెలుసుకుంటారు. ఒక ప్రాబ్లం ఒక్కొక్కలా ఉంటది కదా.
అవునవునవును అండి
ఆ అది
ఊ
ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట చ్
మ్మ్
గో ప్రైవేట్ స్కూల్స్ లో కాస్ట్ ఎలా నంటే ఇప్పుడు నర్చ్చి వాళ్ళకి ఏ ట్వంటీ థౌజండ్ అంటే నార్మల్ నార్మల్ చిన్న స్కు కుల్స
ఉ
ట్వంటీ థౌజండ్ నుంచి ఇ స్టార్ట్ అండి సో ఇప్పుడు మనకి కి గవర్నమెంట్స్ స్కూల్స్ ఎలాగా ఫ్రీ ఫస్ట్ నుంచి నువ్వు టెన్త్ కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఫ్రీ. ఆ తర్వాత వచ్చేసి బుక్స్ కొన్ని వేలు పెట్టి ప్రైవేట్ స్కు గుల్సులో
ఆ అసలు నాకు అర్ధం కాట్లే ఈ ప్రైవేట్ స్కూల్ అసలు ఏం చెప్తారు పిల్లలు నర్సరీ వాళ్ళకి ఏం చెప్తారో అంత ఇంత ఫీజులు పే చేసుకోవాల అసలు అర్థమే కాదు. వాళ్ళు ఏం చెప్తారు కూడా మరి ఆ పిల్లలు ఏం నేర్చుకోరు. ఉ మరి బుక్స్ ఆ నర్సరి కూడా బుక్స్ కి ఫీజ్ పే చేయాలా
ఉ ఊ పిల్లల్ని ఎలా చేస్త సార అంటే ఒక గొర్రెల్లాగా అంటే ఇప్పుడు నువ్వు ఒక ఒకరు ఒక గొర్రెలు ఎలా ఉంటాయంటే అవి సహజంగా ఒకటి ఎక్కడకన్నా పోతే అదే వేయాలో ఇంకా గొర్రాలన్నీ వెళ్తుంటాయి సో ఇదే ప్రైవేట్ స్కూల్స్ ఎలా అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ ఇలానే నడుపుతుంది ఇంక మీదట నుండి ఐనా ప్రైవేట్ స్కూ చూసుకొని అలానే తెలవన్నట్టు నడుపుతారు
అదే అంటే మనం ఏం చెప్పాలంటే ప్రైవేట్ అంటే ఓన్లీ డెబ్బునోలకి మాత్రమే డెబ్బులేనోలైతే బతకలేరు ఇంకా సిటీస్ లో అసలే లేదు ఇప్పుడు మన విలేజెస్ కూడా అట్లే నేర్చుకుంటున్నాను పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళలాగే పోదామా అని రేంజ్లో పోదాం అనేది అట్లా నేర్చుకుంటున్నారు
హ్మ్ హ్మ్ ఒకరిని చూస్తే అంటే ఏవో ప్రైవేట్ స్కూల్స్ లో వేస్తమేమో అని వాల్యూ ఉంటుంది మన పిల్లలకి అదే గవర్నమెంట్ సు స్కూల్లో వేస్తే వాళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తారు అయన ప్రైవేట్ గవర్నమెంట్ లో వేస్తారు పీసును వాళ్ళు అట్టు అంటే వే ఆఫ్ వాల్
అవును అవును
తర్వాత వచ్చేసి బుక్స్ అన్ని ఫ్రీ ఇస్తారు గవర్నమెంట్
అవును
ఫుడ్డు ఫుడ్ కూడా విళ్ళ విళ్ళ ఆ ప్రైవేట్ స్కూ ల్స్ వాళ్లు తీసుకెళ్తారా అంత డబ్బులు వే చేేసి సుకుమా
ఆ జస్ట్ వాళ్ళు చెప్పడానికే జస్ట్ వాళ్ళు చదువు చప్పడానికి మాత్ర త్రమే
ఆ వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు క్వాలిటీ ఫుడ్ మరి వీక్లీ వాళ్ళకి వీక్లీ ఎగ్స్ కానీ ఏవైనా ప్రోటీన్
అవును ప్రోటీన్ ఫుడ్స్ కూడా పెడుతున్నాను
ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి యూనిఫామ్ అనమాట
హుమ్
యూనిఫార్మ్ ఫ్రీ షూ ఫ్రీ ప్రైవేట్ లో అదే ప్రైవేట్ లో మనం రెండు మూడు వేలు పెట్టాలి
అన్ని డబ్బు మేడమ్ మేము ఫీజు కట్టాలి, షూస్ కి పెట్టాలి, బుక్స్ కి పెట్టాలి, పెన్స్ కి పెట్టాలి. ఆ కంపేర్ చేసుకుంటే ఏద ఫిఫ్త్ వరకు పిల్లలు చదువుని పెద్ద హార్డ్ గా ఏం తీసుకోవరు లైట్ గానే తీసు టారు సో వాళ్ళ అంత శాస్తి ఎందుకు కొ ఇక్కడ ఎసేసి ఫ్రీగా చదువుకొని నీకు కావాలంటే సిక్స్ నుంచి ఇప్పుడు ఫస్ట్ నుంచి చదివిన వాళ్ళే ఆడేం పోయి అంతా చేయరు ఫాస్ట్ గా సిక్స్త్ నుంచి కూడా ఉంటారు మోస్ట్లీ
కిందనే ఎందుకండి సిక్స్త్ కూడా మామలుగా మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా సిక్స్త్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంది
అవును
ఆ ఇంగ్లీష్ మీడియం లో కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇంగ్లీష్ మీడియం గాని చదివిస్తా ఉన్నారు
అవునవును
ఆ అలా
ఏందో చదివిన అట్లా
హుమ్ ఇంకంతే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ ట్రావెలింగ్ ప్రైవేట్ స్కూల్ అంటే ఊర్లోనే ఉండవు బయటకి వెళ్ళాల బయకి బయట ఇక బస్లు వెళ్ళాలి బస్ ఫీజు వేస్తారు మరి పను
బాస్పీ చేస్తారు
హుమ్ అలా బస్పిీ కోసమే వాళ్ళ కూడా ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర దూరంగానే వేస్తారు
హ్మ్మ్
ఆ అలా జరుగు తుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడుంది అంటే మనకి గవర్నమెంట్ లో ఉంది
ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది కూడా
ఆ సో దాని పట్ తీసుకోకుండా వీళ్ళు ఏదో మన డిగ్ని ఫైడ్ కి కోసమో మన వాళ్ళు పెంచుకోవడం కోసం మనం డబ్బులు పెట్టి మనమే చేస్తున్నారు పిల్లలకు ప్రెజర్ కూడా పిల్లలకి గౌ ప్రైవేట్ స్కూల్స్ ఏ ఎక్కువ ప్రెజర్
అవును చాలా ప్రెజర్ ఉంటది. కొద్దిగా కూడా ఇంకా మరీ పిల్లల్ హాస్టల్లోకి ఏసేస్తామంటే అంతే ఇంకా
ఆ స్టడీ అవర్స్ అంటారు అవి అంటారు ఇవి అంటారు పిల్లలకు అవసరం లేదండి ఫస్ట్ వాళ్ళకి ఏంది
స్ట్రెస్ ఎందుకో అర్థం కాలే మార్నింగ్ పైకి ఎందుకు అంత షెస్స్
సేమ్ సిలబస్సే కానీ నువ్వు దాన్ని ఎంత అర్థం చేస్ గలుగుతావు ఒకసారి చదివిన అంటే చాలు ఇప్పుడు ఇప్పుడు స్టోరీస్ సు తెలుగు ఏంది? తెలుగు స్టోరీస్ ఆ స్టోరి ఎలా చెప్పాలి స్టోరిలాగ చెప్ పాలి లేదు లేదు వాళ్ళకి ఏదో అర్థం కాకుండా నువ్వు నిక్ నీకు తెలిసందేదో నేన్ నువ్వు చూపడం వల్ల పిల్లలకి అడ్తోఐస్ స్టోరి లాగా చెప్తే వాళ్ళు అది మర్చ్ పోలేరు ఇంక ఎప్పటికీ
అవును
ఆ మూవీస్ ఇప్పుడు అట్లా మనకి అడిక్ట్ అవుతు న్నామో ఒక్కసారి చూసినా దాంట్లో డైలాగ్స్ విన్ అన్ని ఎలా గుర్తుంటాయో సో నువ్ స్టోరీని స్టోరీ లాగా ప్లే చేసారంటే
ఉమ్ అవును అంటే ఇట్లా చేస్తున్నారు మన గవర్నమెంట్ లో కూడా బాగా చెప్తున్నారు అన్నమాట చుప్ ఒకా లెసన్ లాగా కాకుండా దాన్ని ఒక స్టోరీ లాగా సాంగ్ లాగా అట్లా చెప్తున్నాడు. అది కూడా మంచిదే ఒక రకంగా
మ్మ్ నేను అనేది బుక్స్ కాదు ఫస్ట్ మనం
హ్మూ
మనకెంత అర్థం అయ్యేలాగా చెప్తున్నారో దాన్ని బట్టి పిల్లలకి ఒకసారి చదివినా చాలు అనమాట.
అవును
నువ్వు అవసరం లేదు, స్టడీ అవర్స్ అవసరం లేదూ, ఎక్కువ స్ట్రెస్ బర్డెన్ అవసరం లేదు.
అవును
చి ఫ్రీగా వదిలేసి పిల్లల్ని మ్మ్ చదివిస్తే చాలు.
అవును అవును
మ్మ్ అది ఇది ఈ ఈ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చెప్తే ఎలా ఉంటది నార్మల్ మనం చదివిన వాళ్ళకి టీచర్స్ చెప్తే ఎలా ఉంటది అనేది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది.
అవునా
మ్మ్ కొన్ని స్టోరీస్ ఉంటయి. మనం ఇప్పుడు టెన్ తులో చదువుకునేటివి గాని నైన్ తులో చదివి ఎప్పటికి గుర్ తుంటది అనమట ఇవి సుమతి శతకలు గాని ఇవి ఉంటయి. కొన్ని స్టోరిస్ మోరల్స్ స్టోరీస్ అవి అలానే గుర్తుంటయి, ఎందుకంటే మనం మనం వినినగు విన్నాం అన్నమాట ఎలా వ వాళ్ళ్ టీచర్స్ చెప్పేవి అలా వింటం కాబట్టి, అవి ఎప్పుటికి మనక్ కి మనం పెద్దవాళ్ళు అయినా కూడా అవి గుర్తుంటయి.
మ్ మ్మ్
మ్మ్ దీన్ని బట్టి మనకి ఎడ్యుకేష్నే దాంట్లో బాగుంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు.
అవునండి ఓకే అండి.
ఓకే